హలో
చెప్పు రా
హలో
ఏం చేత్తున్నావ్ ఆ ఇనపడుతుంది ఏం చేత్
ఏంలే కాలి ఇంటికానే ఉన్న
ఇంక పండుకోలా
పండుకోలేరా పండుకోవాలే
మ్యాచ్ చుత్తలే
దుత్తలేరా అలవాట్లేదు నాకు
అంగనా ఇంగ తిన్నా తిన్నా నేను కూడా తిని టెర్రసేక్కిన్న
నేను మ్యాచ్ చూస్తున్నాను
చూద్దాం అనుకున్నా కాని నెట్ అయిపోయింది యా
అదనే సినిమా చూస్తున్న ధురేందర్ టూ
ఎరికు ఏట్లుంది సినిమా
ఇదో అట్ల ఉంది మంచిగానే ఉంది
అవునా ఇయ్యాల పోదాం అనుకున్నాం గాని ఇగ పోలే
ఉహు
మధ్యానం నుంచి పోదాం పోదాం అని టికెట్లు బుక్ చేద్దాం అది కాని మంచిగా ఎగిరినం కానీ టికెట్లు ఏం లేదు
ఆహో
అదే వాచ్ అదే ఆన్లైన్ లో చూస్తున్న పైరసీలో
ఆ ఎట్లా ఉంది సినిమా అది కిరాక్ ఉందా
పార్ట్ వన్ అంతా లేదు గాని ఉంది మంచిగానే ఉంది
అంతేనా
పార్ట్ వన్ మంచిగా ఉంది ఏం లేదురా కాళీ ఇంటి కానీగా ఏదో ఎప్పుడు చూసుకోవాలి టైం పాస్
పొద్దుగాల ఇతేఉందాన్నార మరి
పోదాం అదే నింగత ఓడు పిలుత్తర అని సుత్తన్న ఎండాకాలం వచ్చింది అంత ఇంట్లో చెట చెమట ఇట్ స్విమ్మింగ్ పోతే వైబ్ ఉంటది
అత్తారా అని సుత్తన్న నేను గూడ
పోదాం మన్నోళ్లకు ఫోన్ చేయాకపోయినావ్
ఇగ ఈ నైట్ల ఎందుకు కానీ అగు అందయి ఉంట్రారు గుమ్మయి ఉంటారు అని రేపు పొద్దుగాల లేసి పోదాము వాళ్ళతోని కూడా
హ్మ్మ్ పోదాం
ఈ స్విమ్మింగ్ జిమ్మింగ్ ఎనీ ర గ గుంజడగి రావ అరి
గుంజేడుకా
గుంజడ లేపోతే కానీ చిన్న ట్రిప్వేద్దాని చిన్న అట్లా
ఏదైతుంది వెళ్తా ఇం టైం పాస్ ఇంకా ఎండకాలే ఖాలీగానే ఉంటాంక
ఖాళీగానే ఉంటాం కానీ మళ్ళీ ఇప్పుడు పోర్త్ ఎగ్జామ్స్ బీటెక్ గిట్ చేస్తాన్నాం కదా
అదే మళ్ళ ఇప్పుడు పోయనం అంటే కతం మళ్ళ దొరకం ఇగా మనం ఇ ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో సెటిల్ అయిపోతుడు ఇక మల్లా కలుద్దామన్నా కలువలేము
ఇప్పుడేందికుత్తాం ఇ కళ్తానికి మనం
హ్మ్మ్ ఇదే ఎండకాలం ఒకటే ఇగ మనకు
ఆ
ఎండకాలం అయిపోయిందంటె కతం ఇగా ఒక్కొక్కడు డిగ్రీ చేత్తాడు ఒకడు బి టెక్ చే
అవునవును కంకీరుశుడు అయిపోయిందా రా మీది కాంకీరిసిండ్ల రా
ఆ ఇరిశినం రా ఇయ్యాల పొద్దున్న అయిపోయింది
అవునా ఏన్న ఇ మెషిన్ కే ఏసలా ఇ డైరెక్ట్ తెచ్చి ఈడ ఏసిండ్ల
డైరెక్ట్ ఇక్కన్నె తెచ్చి ఏసినం ఇంటి ముందు కొ కొంచెం ఎండాలి కదరా ఎండినాక కొన్ని రోజులు ఎండ నాలుగు రోజులు ఐదు రోజులు ఎండపెట్టి
ఆహా
తర్వాత మిషన్కి ఇగ ఎత్తే మళ్ళా మార్కెట్ తీసుక పోయి అమ్మాలి ఇగా
అ బండి బండి కొంటున్నావ్ మరి మార నిన్న పోయిండ్లు ఏమో స్టే అటు షో రూమ్కి
అదే పోయినాం కనీ అంటే నాకు బిఎస్ ఫోర్ మోడల్ కావాల కేటీఎం దొర్కలే బిఏ సిక్స్ ఉన్నాయి అట అదే బిఎస్ ఫోర్ వచ్చినాంక ఒకసారి కాల్ చేయ్ అని చెప్పిన
మ్ బండ్లు వత్తలే ఇప్పుడు అప్పుడు వచ్చినట్టు ఓల్డ్ మోడల్ వత్తలేవు అన్ని బిఏ సిక్స్లు అయ్యే వత్తానయి అన్నీ ఇప్పుడు సెన్సార్లు అయినయి
మ్ అన్ని అన్ని మ్యానుఫ్యాక్చర్ వి అన్ని కొత్త కొత్త చేసీలు అంతా
అదే అదే
మళ్లా పాత మోడల్ వతే తీసుకుందం అన్నట్టు ఉన్న చెప్పినా షోరూమ్ అతనికి
చెప్పినవా అన్నకు
చెప్పిన అన్న ఇట్లా బిఎస్ ఫోర్ వస్తే మాల్స్ వస్తే చెప్పు అన్న తెప్పియి అన అదే చెప్పిన చెప్పిన ఇక తెప్పియి అన్న అని చెప్పిన ఇగ
మ్ ఇంకే మరి లేకపోతే డైరెక్ట్ ఆర్డర్ పెట్టు అని చెప్పకపోయినవు ఒకటి ఒక బండి అన్న ఆర్డర్ పెట్టాన్న బి ఎస్ ఫోర్ అని
అదే అట్నే చెప్పినారా చేస్తా అది అని చెప్పిన
ఎంతలా ఎన్ని పైసలు అయితానాయి
ఇక మొత్తం కలిపి మనకి మూడు లక్షలు అయితది రా
మూడు లక్షాల ఒక సంవత్సరం మిత్తికి ఇయకపోయినవురా పైసలు ఒక సంవత్సరం మిత్కితే ఒక ఓ డెభ్బై వేలు అన్న వచ్చేటివి తర్వాత తీసు తరువాత తీసుకున్న అయిపోవు బండి అహా ఈఎంఐ అదే అదే ఈఎంఐల తీసుకుంటున్నావు
మ్ మనకాడ అన్ని పైసలు ఎక్కడ ఉంటాయి రా
అంతే అది కూడా కరెక్టే
మ్ మనకి పైసలు అంటే ఇక్కడ అంతగనం అంటే కాదు కాని ఇంకే ఇదే చిన్నపాటిగా ఈఎంఐలాగా తీసుకుందాం అని ఏమన్నా పార్ట్ టైం జాబ్ చూసుకొని నెలకు ఒక ఐదు వేలు అట్ల కట్టుకుంటా నెలకి ఐదు వేలు కట్టుకుంటే అట్లా డౌన్ పేమెంట్ క్లియర్ చేస్తే అయిపాయే
ఎంత ఎంత పెడుతవు నెలకి ఈఎంఐ
ఐదు వేలు పెట్టుకుంటారు ఇగ మూడు సంవత్సరాలల్ల చేసుకున్నారు రెండు సంవత్సరాలు ఆ
ఉహూ మంచిగా ఉంటది రెండు సంవత్సరాల
ఆ రెండు సంవత్సరాలు కిచ్ ఏమంటారు కిస్తీ అంటారు గా కిస్తీ కట్టుకుంటే అయిపాయే రెండు సంవత్సరాల కిస్తీ కడుతే అయిపా
అదే అదే
మ్
నేను కూడా తీసుకోవాలి ఒటి చిన్న పాటి బండి
మ్
అవ్వని అడగకుండా అంటుంటది ఏటన్నా పోయినావా అని అడిగితే వాడు లేదని చూడకుండా అంటడు అయ్యా దమ్ దమ్ అయితాంది అంత అదేగా వచ్చిన బాధ
మ్ అదే ఏదో ఒక చేతిలో బండి ఉండాలని చెప్పేసి అదిగా
అదే ఒక బండి ఉంటే మంచిగా రన్ అయితది
మ్ మనం కూడ ఏంతకనీ ఊరికే వాళ్లని అడిగి వాళ్లు ఇయరు మన మనకి బాధ అనిపిత్తది మళ్లా
ఆ
అదొక బాధ మల్ల మనకు
అదే ఏదో ఒక బండి అదే అదే ఈ మాది కూడా ఇప్పుడు ఓరి ఇప్పుడే ఇవ్వు మొక్కదని నమ్మినక ఏం కొంటా కాని ఎరుపుతులు కూసినాక వత్తయిగా
హ
ఆ
తంత నా కోసిండ్రా మొక్కజొన్న కోసిండ్ర మీరు కూడా.
ఇ కోయలేదు రేపు రేపు రేపు పిలుత్తం. రేపు రేపు అయినా మరి కూలోళ్ళను పెరైనా అన్నావు మరి మామూలగా మనోళ్లువొత్తారో రా రా ఏం చేయాలే ఇగ
ఏముంది మన వాళ్ళకి కల్లు తీసుకు పోతుంటే వాళ్ళే వస్తారు గాని
ఆ ఒత్తరని ఏందని ఆ వాళ్ళకి నాలుగు వందలు ఇచ్చేబదులు మనొల్లకి దీన్నీ తీసుకు పోతే బెస్ట్ అంటావా.
ఆ వాళ్ళకి ముగ్గురు నలుగురికి నాలుగు వందలు ఇచ్చే బదులు, మన వాళ్ళకి ఒక నాలుగు వందలు పెట్టి బిర్యానీ. ప వి
ఆ అవునుగా మరి పక్కా మంచిగా ఉన్నాయి ఉపయోగం
మంచి గా ఒక తమ్షాప్ తీసుకొని బిర్యానీ తీసుకొని పోయామంటే, కుషి అయితారు అసలు.
అదే పట్కపోనా మంచిగుండదు ఇ పట్కపోతే.
అవి నాలుగు నిలిచేవాళ్ళు.
అవునవును. ఇ మరి పువ్యాన పుణ్య అనే వాళ్లము. సారధీ అదే ఒక్క రోజులో అయితే అయిపోతాది టక టక. అన్నా ఇక్కడికి రా.
నిద్ర అంటే ప పన్నెండు వరకు అయిపోతుంది ఇగ.
ఆ అయిపోదు.
తొందరనే అయిపోతాది. మనలోనే తీసుకో కూలోళ్ళ్ళు ఎందుకురా?
అదే అదే వాళ్ళనే పట్టుకుపోతా.
హ
తిన్నావా మరి ఉ తిన్నా తిన్నా టేర స్వీకకన్నా
అదే నేను కూడా టెరస్ మీదికి ఎక్కినా ఇంట్లో అంటే ఉబ్బరిస్తుంది.
ఆ
ఇగ పైకి ఎక్కినా చల్గగాలి వస్తుంది పైన.
అదే చల్లగావత్తాంది గాని పొద్దుగాల మంచుకురుతాంది.
మ్ హు
మా ఇంటి ముందర యాప చెట్టు ఉంది కదరా?
మ్ అదే
ఆ అదే అదే
హ
ఇ రేపు రేపుపోదాం మరి ఈతకు.
ఆ పోదాం పోన్ చేయ్ పొద్దున.
చేస్తా
తేరే బాబు గాడు గూడా వత్తాను అన్నారు ఒకమాట.
ఆ ఏటు ఇటెక్కా
ఆ లోపిల్ బబుగాన్స్. ఉప్పరి వెళ్ళి వస్తాను అన్నాడు ఒక మాట. సరే, రార అని చెప్పిన.
ఉ హ్మ్
వాడు కూడా అదే అదే ఒక ఒక మాట హైదరాబాదు తనడు
దేనికిరా
ఇవె రెండు నెలలు ఉన్నదాట టైం ఏమన్న చేసుకుంటర అంటండు
డీమార్ట్ లే ఆ
ఆ రారామరి చేసుకుందాం అని చెప్పిన
ఊ నువ్వుత కాలి ఉండి ఏం జెతవ్ టు మంత్స్ ఇక నువ్వు త వెళ్లిపో ఏమన్న వర్క్ చూసుకోపోనవ్
అదే నేన్ చూసుకున్న ఈ జప్టోలో చూసిన నెలకి ఇరవై మూడు వేలు ఇత్త అన్నరు ఊ ఏరు మూడు వేలు మనకు పోయినా ఖర్చులకు ఇరవ వేలయితే ఓడ్ మిళ్తయి
ఊ
అదన్న చేసుకుందాం అని చూతన్న ఒయ్
ఏదో ఒకటి చేసుకుంటే మనకే టైము
అదే అదే
టైం సేవ్ చేసుకొని ఏం జెతవ్ టైం మన చేతిలునప్పుడు యూజ్ చేసుకోవాలి
అదే మన సమయం పోతే రాదుగా
ఊ ఒక సెకండ్ పోయిన రాదు
ఆ
అందుకోసమే మన కొటేషన్ కూడా ఇచ్చింలు డోంట్ వేస్ట్ టైం అని సమయాన్ని ఉదా చేయకూడదు
ఆ అరేవో మరం ఈ పొక కంకి గిర్సినక పొలానికి మందు కొడదాం వస్తావా
పొలంక
ఆ ఎమటే గడ్డి మందు గడ్డి మందు గడ్డి మందు ఆ అక్కడోటి అక్కడోటి మొలిసినయ్ ఏముంది ఒక అర్ధ గంటల అయిపోతది చార్జింగ్ నీప్ పెట్రోల్ అయితే సౌండ్ వచి అంతా ముఖం నిండా దా అచ్చియ్ చార్జింగ్ అయితే రప రప వెళ్ళిపోతాదని
ఊహు
రేపు పొద్దుగాల ఫోన్ చేస్తా పోదామా అప్పుడు
ఆ చెయ్
చిన్నాక ఫోన్ చేస్తా
ఆ ఐతే ఎప్పుడు పోదాం మరి
ఈతకు వచ్చినాపుడే సాయంత్రం నాలుగు మూడు గంటల గట్ట్రా అప్పుడు ఒదండి మధ్యాహ్నం పూట పోతే మంచిగుంటది ఈతకు
ఆ
అదే
ఏదంటే పొద్ పొద్దు పొద్దున్నే మందు కొడదాం మందు కొట్టినంక కంకిరుదాం కంకిరిసినంక డైరెక్ట్ ఇగ మనకి ఏం మొత్తం వెళ్ళిపోతే అలిసిపోతుదిగా పోసి డైరెక్ట్ స్విమ్మింగ్ కు పోదాం
ఆ ఇది మంచిగుంది ఈ పని మంచిది ఇట్ల చేతే ఐపోతది
ఊ
ఎవరన్న పోతే
సరే ర మరి
ఆ సరే ఉంటాను రా ఆ సరేర పొద్దున్నే పోన్ జేత్తా
ఊ సరేరా
అ